హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్
గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి ఆ బాగున్నాండి
సార్ లంచ్ అయిందా సార్ మీది
ఆ అయిపోయిందండి ఇప్పుడే
వాట్ స్పెషల్ సార్ ఇవాల
ఇయలా సండే కదా ఫీష్
ఇతే సాలా సార్
తిన్నాను బ్రో
ఆ ఎలా ఉంది సార్ ఇవాళ రేట్లా ఉంది ఫిది కేజీ ఎలా ఉంది
ఇలా వా ఇలా మిరక్ కదా బాగా రేటున్నది
ఎంత ఉంది సార్ మీదిక్
ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉన్నది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉన్నది ఫోర్ హండ్రెడ్ ఫై హండ్రెడ్
మా కాడ కూడా సేమ్ ఉంది సార్ ఇవాళ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇ ఉంది మాకూడా ఇవాళ రేపు రెండు రోజులు ఎక్కువ ఉంటుంది రేపు
ఆ రెండు రోజ్
మొత్తం టెంట్ మొత్తం టెంటులు గెంటులు వేసి కూర్చొని అమ్ముతున్నాడు సార్ మన మా దికేతే
మాకు కూడా ఎట్లానే ఉన్నది నిలబడడానికి ప్లేస్ ఇయ్యాల
అవును సార్ ఇయ్యలా చాలా మంది అంది చాలా మంది ఎలా ఫిష్ చేసుకుంటారు కాబట్టి ఫిష్ రే కొంది ఇంకా ఎవ వర్ చేస్తారు కర్ర ారి మ చె చార మగున్నా మీకు మ మ్యారడైవ్ అయిపోయిందా
కాలండి నేనే ఇచ్చసాను
మీరే సార్
ఇప్పుడు ఫిషింగ్ పోతానం ఇప్పుడు పట్టడానికి వెళ్తానా మేము
అక్కడనికి వెళ్తున్నారా సార్ మీరు అంటే మీది ఎక్కువ వచ్చి ఉన్నా ఉన్నదా చెరువు ఉన్నదా సార్
చెరువులు ఉన్నాయి బావు డ్యామ్లు ఉన్నాయి చెరువులు ఉన్నాయి పెద్ద పెద్ద డ్రాములు ఉన్నాయి రెండు మూడు మన దగ్గర ఇప్పుడు చెరువుకు వెళ్తానం
చెరువుకి వెళ్తున్నారా సార్ ఎలా పడతారు సార్ దానికి చెరువులా
అదే వస్తారు ఫిషింగ్ అది ఉంటది కదా మా ఫ్రెండ్ పడతాడు మనం వాళ్ళంత పోవాలి పక్క
అంతే నా సార్ ఆహా అహ
పర్త ఉ
ఆ
వర్ష మాస్త అందా మీకు ఇయ్యల
లేదు సార్ మాది ఇక్కది వర్షం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మబ్బు మబ్బు ఉన్నది లేదు లేదు సార్ మబ్బు ఉన్నది సార్ ఎండఫ్ మార్నింగ్ నుండి ఎండ ఉండే మల ఎండా మాబ్బ రండూ ఉన్నాయ్ మధ్యాహ్నం రెండడుడియి మబ్బు ఎండ రెండో కుడుతుంంది అదిసపు ఎండాకుండా మబ్బు మీ దిక్కు ఎలావుంది
ఇయ్యాల అస్తది కావచ్చు వర్షం
ఆ రావచ్చు ఇవాళ మీదిక్కు ఎలా ఉంది సార్ వర్షం మరి వర్షం మస్తుందా
చేంజ్ అయితంది తేపా తేపాకు చేంజ్ అయితంది ఎట్లా కూడా ఇయాల వస్తది హండ్రెడ్ పర్సెంట్ ఇయల వస్తది వెదర్ చేంజ్ అయితుంది వాళ్ ఎట్లా కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తది ఇయ్యాల
హుమ్ ఒకే ఇంకోసా
నిన్న అచ్చిందా మీకు
అవున్ సార్ నిన్న రాలే సార్ వర్షం జస్ట్ నిన్న
నిన్న నైట్లా అచ్చింది నిన్న కూడా మాకే నిన్న నుండే వర్షం మొత్తం ఉన్నది కొంచెంసేపు వస్తుంది మళ్ళీ ఎండ ఎళ్తుంది నిన్న గూడా ఉన్నది
ఇంకా సార్ మీకు ఏదైనా మూవీ మధ్యలో ఏమైనా మూవీ చూసారా సార్ మీరు
ఆ అది నిన్ననే నిన్న గూడ చూసాను ఒకటి
ఏది బాగుంది సార్ ఈ మధ్యల చూసిన మూవీలలా
పిదా పిది పిది ఈ ఏదో ఉన్నది కదా అతన్ ది రామ్ చరణ్ రిలీజా పెద్ద
పెద్ద చూశారా సార్ ఆ ఎలా ఉంది సార్ మూవీ అది
ఏమంతా ఏం లేదు గానీ ఇక ఊర్ గురించి ఉంటది దాంట్ల అట్లా ఏం లేదు రివ్యూ చూస్ ఎక్కువనేది ఊరు గురించి వారి ఊరికు గుర్తింపు ఉండది ఊరు గురించి పల్లెటూరు వాళ్ళు ఉంటారు వాళ్ళు పని చేస్తారు వాళ్ళ ఊరుకు గుర్తింపు ఉండది ఆ గుర్తింపు కోసమే ఉన్నది అంతే ఉన్నది ఫస్ట్ హీరో క్రికెట్ ఆడతాడు ఎక్కువ దాన్ల తర్వాత ఆ కుస్తీ చేస్తడు అట్లనే ఉన్నది అదే ఉన్నది ఇక ఊరు గురించి ఉన్నది ఊరుకు గుర్తింపు కావాలని
ఊరికో గుర్తింపు కవాలే మా ఊరిని గుర్తించాలి అన్నట్టున్నది
ఆ గుర్తించి ఉండాలని పల్లెటూరు కదా మాకు గుర్తింపు ఎందుకు వాళ్ళ గుర్తింపు ఉండది దానికోసము బాగా కొట్లాడతాడు చేస్తాడు హీరో ఇగంతే ఉన్నది పెద్ద హిట్ అన్నారు అది ఇది అన్నారు కానీ నాకైతే అంత నచ్చలే నిన్నా చూసినా గానీ ఊరు గురు
మరి మీకి ఈ మధ్యలో నచ్చిన సినిమా ఏది సార్
మనం అంతా మూవీ చూడం ఎక్కువ ఎప్పుడో ఒకసారి నిన్న బోర్ కొడుతుండే అయితే సినిమాకి పోయి చూసినాం ఫోన్లనే అది కూడా మా ఫ్రెండ్ డౌన్లోడ్ చేసిండు అయితే చూసినాం
హుమ్ హు సార్ మీ ఇష్టమైన ఫుడ్ ఏది సార్
మనకు ఇష్టమైనది ఫిష్ ఎక్కువ తింటాం మనం
ఫిష్ ఎక్కువ తింటారా సార్ మరి ఫిష్ చేసి మీక్ కర్రీ చేయడం వస్తదా సార్ ఫిష్
ఆ వచ్చు మనకచ్చు మావోలు చేస్తారు మాకు హోటల్ ఉన్నది మాస్టర్ ఎక్కువ చేస్తారు చేస్తడు మాకు హోటల్ ఉన్నది మా మాస్టరే చేస్తుంటడు ఆ మాస్టర్ ఎదైనా కొత్త కొత్తవి చేస్తంటాడు హుమ్ కొత్త కొత్తయి డిష్ లు చేస్
ఓన్లీ మీరు తినడే తెల్చు మీకు
ఆ అంతే తినుడే మావాలు చేస్
తెచ్చుడు తెచ్చుడు తేచిచ్చుడు మాస్టర్ తినడు తెలుసు
మాస్టర్ తెచ్చిచ్చుడు అంతే
అయితే సార్ మరి మీరు మాస్టర్ చేసిన తర్వాత మరి మరి ఇంటికి తీసుకోపోతారా లేకుంటే షాప్ లో ఏమైనా పెడతారా మీ
ఇట్ల కూడా తీస్కా పోతాం షాప్ల కూడ మనం తినంత తింతం మళ్ళీ ఇంటికి అవసరం పడితే ఇంటికి తీసుకుపోతాం
ఇంటికి తీస్కపోతారా సార్
ఆ
ఇంకా సార్ ఈ మధ్యలో ఎలక్షన్ ఏవల్ది ఎటు చూశారా సార్ ఎలక్షన్
అవును బాగుండయిక్కడ బాగా టఫ్ నడిసింది మన ఏంటంటే కొత్త మున్సిపల్ మనకు ఇప్పుడు
ఆ
కొత్త మున్సిపల్ అయింది గ్రామ పంచాయతీ ఉండే ఆ మా ఏరియాలో కొత్త మున్సిపల్ అయింది
ఆ సార్
సేమో ఉండే గుంటి వాడుస ఏమో చేశారు బాగా టఫ్ ఉండే బాగా బాగాంటే బాగా టఫ్ ఎందుకంటే చిన్న ము మున్సిపాలిటీ మాది చిన్న చిన్న వార్డులు ఒక్క వార్డులో నలుగురు ఐదుగురు నిలవడుడు అందరు రిలేటివ్స్ లో ఉం డుడు వల్ల బాగా కష్టమైంది టఫ్ అంటే టఫ్ గెలిచినా కూడా మెజార్టీ ఎక్కువ రాలేవు ఒక రెండు పది ఓట్లు తేడాతోనే గెలిచింళు పది ఓట్లు తేడాతోనే ఓడిళ్ళు
కాయి అవునాచ్చ
అట్లా ఉండదు మనకి
ఆ ఏ
మీకేతది పాత మున్సిపాలిటీ అ మీది
అవును సార్ మాది పాత మున్సిపాలిటీ బాగా టఫ్ ఉండే మాకేయితే మాకు థర్టీ వాడ్స్ ఉన్నాయి సార్ థర్టీ థర్టీ వార్డుసు
సారు మీకి
సార్ అది ఏంటంటే మాకు బరబర్ అయిళ్ళు సార్ ఈక్వల్ అయిపో ట్రైలా ఉండే మద్దతు బిజేపి వాళ్ళు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ చేరు పడుతనే పోగబట్టారు
అట్లనా మా కాడ బిఆర్ఎస్ ఉండేది బిఆర్ఎస్ కాండేట్ ఇచ్చారు
సార్ మొన తమిళనాడు ఎలక్షన్ జరికింది కదా అది ఎలా అనిపించి ది సర్ మీకు
అదే అది మంచిగా ఉండే బేస్ట్ మంచిగా ఉండే అట్లా ఉండాలి మధ్యలో వచ్చి ఒక ఆయన గెలిచిండు కదా తొందరగా పార్టీ పెట్టి తొందరగా విజయం సాధించిండు విజయ్ అని ఉండే ఫిలిమ్ యాక్టర్ అనుకుంటా కదా ఫిలిమ్ యాక్టర్ కదా అవును బాగుండేది
తొందర పార్టీ పెట్టిండు తొందర కొన్ని రోజులనే మార్చ మార్పు చేయి చేసారు
మార్పులు వచ్చినాయి చిన్న చిన్న వాళ్ళకు అవకాశం ఇచ్చిండు ఆటో డ్రైవర్లకు డ్రైవర్లకు చిన్న ఏజ్లో మినిస్టర్లు ఇచ్చిండు
హ్మ్
కి బాగా సపోర్ట్ చేసిండు
హ్మ్
యూత్ ఉండాలి అని తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చిండు ఆ వేస్తాడు ఇప్పుడు ఏందంటే తొందరననే ఇప్పుడు చేసిండు ఏందంటే మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ చేసిండు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేసిండు కదా ఎడ్యుకేషన్ ఫ్రీను ఆ ఫ్రీ చేసిండు ఇంకా ఏంటంటే టే ఇప్పుడు సంతకం పెట్టిడు కావచ్చు ఇయర్లీ సిక్స్ గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటే ఐదు అదు అట్లా ఒక ఇచ్చిండు హాస్ హస్పటల్స్ ఫ్రీ
హాస్పిటల్ ఫ్రీయా చ
ఆ హాస్పిటల్స్ కూడా ఫ్రీ ఇచ్చిండు ఏమేమో కొత్త కొత్త ఇస్కీములు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అంత లిమిట్ పెట్టట్లేదు సంథింగ్ ఏదో చేసేడు కావచ్చు ఆయన చేస్తాడు ఇప్పుడు ఎందుకంటే
బస్సు ఫ్రీగట్టినట్టున్నడు అంటే బస్సు ఫ్రీగా పెట్టిండ సార్ మొత్తానికి పెట్టిండ లేకుంటే పిల్ల ఓన్లీ స్
లేడీస్ లేడీస్ కి ఈ స్కూల్ పిల్లలకు అదే స్కూల్ పిల్లలుకు అనుకుంటాము లేడీస్కో మరి పిల్లలకో స్కూల్ యూనిఫార్మ్ ఉన్న వాళ్ళకో మరి స్కూల్ పిల్లలు
వాళ్ళకు ఫ్రీ అన్నట్టు విన్నా సార్ నేను మరి
హ్మ్ అట్లావి పెట్టిండు కావచ్చు కానీ చేస్తాడు కావచ్చు మంచిగానే ఇప్పుడు ఎందుకంటే మంచిగా చేస్తాడు ఆయనకేంది కోట్లు ఉన్నాయి ఆయన దగ్గరా ఇక తినడానికి ఏమి ఉండయి
హ్మ్ అదే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా అసలు చూసారా ఎవరైనా లంచం గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా లంచం తీసు కున్నారని తెలిస్తే ఆ ఆయనకి నేను ఒక లక్ష రూపాయలు బహుమతి ఇస్తా అని చెప్పాను కదా
అది సడన్ మంచిగా ఇస్కీమ్ పెట్టిండు
అది మంచిగ పెట్టండి కా సార్ ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయి ఏదైనా తీసుకోవాలన్నా కానీ ప్రస్తుతానికి ఆయనికి భయపడుతడు
ఇప్పుడు మొత్తం అదే ఉన్నది గాండి మొత్తం కరప్షన్ ఉన్నది ఎక్కడ చూసినా అక్కడ అదే కరప్షనే కలెక్టర్స్ కూడా అట్లనే చేస్తారు మొన్న కూడా ఒక పేపర్లచ్చింది డిప్యూటీ కలెక్టర్ అట ఎవరో ఆయన కోట్లు డి డిప్యూటీ కలెక్టర్ను కోర్టులు ఉండే
హ్మ్
కలెక్టర్స్ కూడా ఇడుస్తలేరు ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఆయ నే మూడు ఎస్పీలకు సస్పెండ్ కూడా చేసిండు ప్రెస్ మీట్ లా ఏమనా నవ్వితే తొందరగా యాక్షన్ ఉన్నది
ఆహా యాక్షన్ అదే మొన్న కూడా ఆమె వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు పైన కాఫిక్ తో పాటు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తా నాకేం బందవల్స అంత అవసరం లేదు అని చెప్ ప్పి నార్మల్ మనిషి లాగానే వెళ్ళారు అనే రోడ్ పైన కూడా అ లేకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ఒ సీ. ఎం వస్తున్నాడంటే బందంబ చేసి రోడ్ని బ్లాక్ జేసేస్తరు మొత్తానికిగ ట్రాఫిక్ ఆపేస్తడు అలా అలా అద్దన్నాడు ఈనే ఒక బై రోడ్ దిగినం ఆయ్ నొ సపరేట్ రూట్తోనే ఎళ్ళిపోయిండు చర్ మజ్జనం లెక్క ఊ అతను పని మంచి జేస్తాండని అనుకుంటున్నాం మేము గుడా అలా చదువుకున్న వాళ్ళు వస్తే ఏదైనా జేస్తరు సార్
అవునా
ఉ యూత్ లో ఉండాలి యూత్ లో చదువుకున్న వాళ్లుండాలి అట్లా ఉన్నప్పుడే బాగుబడతది
అ
సరే సార్ థ్యాంక్యూ సార్ మీక్ చాలా విలువైన టైం నాకిచ్చినందుకు మాట్లాడినందుకు ఈ రోజు శుభదినం కావాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్యూ
థ్యాంక్యూ